హలో
హాయ్
ఏం చేస్తాన్నవ్
ఏం చే తిన్నాను, పడుకోయిగ
ఆ ఒక్కె, మీ మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంది?
ఫేవరెట్ ఫెస్టివల్ వినాయక చవితి.
వినాయక చవితి, ఆ నువ్వు లాస్ట్ ఇయర్ వినాయక చవితి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నావ్?
లాస్ట్ ఇయర్ అంటే, మీన్స్ సెప్టెంబర్
ఉమ్ సెప్టెంబర్లో
ఉమ్ బానే చేసుకున్నాం, ఆ మేము పూజాకి వెళ్తాము రెడీ అయ్యేసి. అక్కడే ఉంటాం మార్నింగ్స్ టైంతా ఇంకా ఆఫ్టర్నూను ఆ అన్నదానం పెడతారు అక్కడే ఫుడ్డు ప్రిపేర్ చేస్తా
రోజూ పెడతారా అన్నదానం
త్రీ డేస్ పెట్త
ఓ మేర
ఉ అ ఇంక అక్కడ వెజటబుల్స్ అవి కట్ చేస్త హెల్ప్ చేస్త
ఆ అదే చగిపోతుంది
ఇంకా ఫుడ్ అయి అనేది అందరం కలిసి తింటాము
హ
మళ్ళీ ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు మళ్ళీ ఈవినింగ్ వెళ్తు దమ్ గుడికి
హ అప్పుడు డిజే పెడతారా
డీజే పెట్టి అందరు వచ్చి ఊర్ళ వాళ్ళ కూర్చొని
హ
వాళ్ళు చేసేవి చూస్తా ఉంటాం డ్యాన్సులు
ఆ
హ్మ్ ఇంకా అలా సెకండ్ రోజు అలానే ఉంటుంది థర్డే మాత్రం ఇంకా భోజనం అయిపోయిన తర్వాత లడ్డు పాట స్టార్ట్ చేస్తారు
ఆ అప్పుడు వేదంపాటకి చాలా మంది ఉ
హ్మ్ అందరూ ఉంటు డార అక్కడే ఆ రోజు నేను శారీ కట్టుకున్నా
హ్మ్మ్
నేను మా కాందరం
ఆ
ఇంకా ఫోటో షూట్ చేసుకొని లడ్డుది ఈ వేలం పాట దగ్గర ఉండి ఇకా కొద్ధి సేపున్నాక ఇంటికి పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని
ఆ లాస్ట్ ఇయర్ ఎం తకి ఇంతకి వెళ్లం పాట లాస్ట్ స్టాప్ అయింది
ఆ ఇం తప్ప అరవై వేలు అనుకుంటా
వామ్మా
ఉమ్ ఇంక లడ్డు పాట అయిపోతాంది దె లడ్డు వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి వస్తారు డోల్తో కోడతా పోయి
ఆ అవును ఆ దాని తర్వాత
త్త మళ్ళీ వినాయకుడిని ట్రాక్టర్ ఎక్కిస్తారు
ఆ
మళ్ళి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళు మళ్ళీ కలర్స్ ఉమ్ ఫుళు కలర్స్ స్టార్టింగ్ గా పుస్క్ కుంట పోతా ఉంటరు
మింతేషర అందరు
ఊరంత మామగారే నాకు
ఊహు ఇంక పండగ చేసుకుంటారు హుమ్ అక్కడ వాటరు మాకి మేము ఉన్నా కూడా మేమ్ పోం అసలు దాడి ఒక్కడే పోయే సుస్ పోతడు మేము పోతామన్నా కూడా వద్దు వద్దు ఇంట్లోనే ఉండండి మీరు రాద్దని అంటాడు ఇంకసలు ఎప్పుడు పోయిన్నదె లేేదు మ ఇంటి దగ్గర జస్ట్ పూజ మా అందరం పోతాం పూజ చేసుకుంటాం మళ్ళీ వచ్చేస్తాం మళ్లి ఈ కలర్స్ వద్దోద్దు ఎందుకు మీరు నేను బోయేసి వస్తానంటాను వాళ్ళంతా ఎందుకు మీరు రానే రారు అని వాళ్ళు అరుస్తారు ఇంక మా అ ఇట్లే చిన్నప్పుడ్నుంచి ఇంట్లోనే ఉండండి మీరు ఇంట్లోనే ఉండండి ఇంకా అసలు బయ్ అక్కడికి పోల ఇంకా అలవాటు అయిపోయింది ఇప్పుడు వాళ్ళు రమ్మన్నా కూడా పోయ బోతున్నా ఇంక ఉమ్ ఆ డాడి ఒక్కడై పోయేసి తీసుకొని వస్తంది
ఊహు
కావలన్ అటే బండ్లో పిలుసుుకోపోతా మనం సపరేట్ గా పోయి తినేసి వద్దాం అన అప్పుడు సపరేట్ గ ఉంటుంది సపరేట్ గా పోయి తిన్నట్టు ఉంటుంది అందుకె ఏం తి. లె ఉన్నాయి ఉమ్ తినడానికి ఎ పోయినట్టు ఉంటాది
ఉహూ ఇంకా మేమైతే నిమజ్జనం చేస్తారు కదా అక్కడికి కూడా పోతాం అక్కడికి పోయినాం కారు లో పోయినాం పా
ఉమ్ ఆ అట్లే పంపిరు డాడీ అట్లా బాగుంటది అని అంటే చిన్నప్పుడు అడుగుతాంటలే ఇప్పుడు అడగడం కూడా మానేసినం అప్పుడు ఒకసారి చిన్నప్పుడు చాలా ఫిఫ్త్ క్లాస్ అప్పుడు ఒకసారి చాలా పెద్ద గొడ జరిగింది ఆ కలర్స్ వచ్చ చేసేసినారు మా మేము కూర్చోయినా చోట అప్పుడు అసలు ఏడుపు వచ్చింది అంతే ఇంగోకసారి నేను రాణే రాను పోయాని ఉప్పులు చాలా వైపు రి నా అట్ల కానీ బాగుండే అక్కడ అంటే వాళ్ళు డ్రింక్ చేసి అంటే తాగి అంతా వచ్చినారా ఆ ఎవరో గొడవ పడతండ్ర తాత వాళ్ళు అందరూ మాకు వాళ్లను చూసి అంటే ఏం ఎందుకు వచ్చినాం అనిపించి ఆ రోజు నుంచి ఇంకా ఇంట్లో పంపిరు అప్పుడు ఇప్పుడు పోదామన్నా పోయేకి ఇంట్రెస్ట్ లేదు ఇంగా నాది ఏం లే పూజకు మాత్రమ పోయి ప్రసాదం తిని పెడితే తినేసి వచ్చేదని ఆ ప్రశాంత స్వయంకూడ మోహమాటం ఎందుకొద్దులే వచ్చేద్దామని మమ్మీ లాక్కోనీ పోయి పెట్టిస్తాది
ఉహూ మేమైతే పంచామృతం అయితే చాలా పరిగెడుతాం
ఉమ్ కొంచం ఇ బాగుంటది ఇంకా గ్లాసుల్లో పోసుకొని మీరు అక్కడే ఉంటారు కాబట్టి ఇంకా బాగా తాగచ్చు
ఉమ్
కేం లేదు అంతేం లేదు
మళ్ళీ అక్కడ నిమజ్జనం చేయని వెళ్ళినప్పుడు కూడా ప్రసాదం తీసుకెళ్తాము
ఆ అవును అక్కడే భోజనాలు కూడా పెడతారు
పార్సల్ తీసుకొ పోయి అక్కడ తింటాం మనయి కొన్ని వ టర్ లో వేసిన తర్వాత
ఆ మాకు వాటర్లో వేసినంక వీళ్ళే పెట్టిస్తారు అక్కడే పోసినాలు కూడా
హమ్ హమ్ హామ్ మాకు మధ్యలో ఏము ఉండవు అట్లా సో మేమే తీసుకెళ్తాం ఫుల్
అ
ఇడ చేసుకొని పోతారు వీళ్ళు ఇంకా ఇక్కడ బాగుంటది నేషపాట అక్కడ ఏరియాస్ లో ఎంత బాగా డెకరేట్ చేస్తారో వాళ్ళ వినాయకుడు చిన్నగే పెడతారు అనుకో ఒక ఫ ఆ ఆ త్రీ ఫోర్ ఫీ ట్ ఉంటది అంతే చిన్నగా పెడతారు కాని డెకరేషన్ చుట్ టూ ఏదో ఏ హిమాలయాస్ లో ఉన్నట్ టు ఆ వాటర్ ఫాల్స్ పైనించి పడినట్టు చాలా బాగా పెడతారు ఆ డెకరేషన్ చూడ్డానికి పోల్లా
హమ్ హమ్
టెందంటే మా స్కూల్ సారు ఇక్కడే ఇంటి దగ్గరేలే పెట్టేది ఆ కొంచెం దగ్ గర్ లో రోజ్ మెయిన్ రోడ్ లో పెడతారు అక్కడికి పోతే మొత్తం ఊరు ఊరంతా ఆడ ఫ్యూ నిలబడి ఉంటుంది పెద్దగా అది మోత్ లోపల చూడ్డానికి వాళ్ళు డెకరేషన్ అంతా బాగా చేస్తారు చాలా బాగా వస్తున్నారు ఆ సైడ్ చిన్నప్పుటి నుంచి చేస్ తున్నారు అది ఆడ వాళ్ళ వీధిలోనే మొత్తం నీటిగా వాళ్ళది అన్ హైలెట్ బా అంటే అట్లానే నార్మల్గా డెకరేషన్ చేస్తారు కదా అందరు వాళ్ళు అట్ల కాదు సిమెంట్ తోనే కట్టించి నీటిగా పెట్టి అట్లా చేస్తారు నిజంగా ఆ వాళ్ళ ఎక్కువ రోజులు పెట్టి బాగా చేస్తారు పూజలు అన్ని మళ్ళీ అసలు డ్యాన్స్ మాస్టర్ లే
ఇది కూడా వక్ చేస్తారు ఊ
నైట్ డ్యాన్సెస్ చేపిస్తారు చిన్న పిల్లలతో బాగా ఆ అంటే ఏదో ఒక స్టేజ్ పెట్టి స్కూల్స్ లో ఎట్లా ఏస్తారు అట్లేస్తాంటారు
ఉహు మాసైడ్ కూడా చిన్న గా నైట్ ఇక్కడైనా డెకరేషన్
ఆ అట్ల చేస్తే బాగుంటది ఇంట్రెస్టింగ్ ఉంటది
ఆ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాకో త్రీ ఇయర్స్ బ్యాకో మా అన్న ఒకటి చేసాడు అది ఏదో సంథింగ్ వాటర్ లోని పైప్ లోంచి వాటర్ వస్తా ఉన్నట్టు పొగలస్ స్తానట్టు అలా ఒక పెట్టాడు మోన్
అబ్బా బాగుంటది అస ఆ స్మూక్ వైట్ స్ స్మూక్ వస్తే ఇగ ఫోటోస్ కి ఎంత బాగుంటదొ అక్కడ నించ్చున్న చాలా బాగుంటది ఇంకా మీ ఫేవరెట్ ఫుడ్ ఏంది
ఫేవరెట్ ఫుడ్ అన్ని తింటాను ప్రాపర్ గా కొన్ని ఐటమ్స్ ఊ స్వీట్ స్వీట్స్ కూడా అంతే అన్ని తింటా కాకపోతే కొన్ని పాలుకోవా అలాంటివి కొన్ని ఎక్కువ
ఆ హా పాలకోవా పాలకోవా మెకింగ్ బాసెస్ తెలుసా
ఊహు నార్మల్గా ఇంట్లో చేసేదైతే తెలుసు పాలను విరగ్గొట్టి చేస్తాం కదా
ఉ ఉ
అది అయితే ఈజీగా చేసుకోవచ్చు
ఇప్పుడు నువ్వు పాలను విరకొడతావు కదా ఆ వాటర్ నట్లే మరిగిస్తావా లేకపోతే ఆ వాటర్ ని తీసేస్తావా
ఊ అట్లే మరిగిచ్చేస్తాను కొన్నె అక్ కదా
ఆహా చాలా పాలు ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ వస్తాయి కదా
ఉ ఉ మేము అంతేం చేసుకుం కోమ్ విరిగిపోయినప్పుడే చేసుకొని ఏస్తం
ఓహో అచ్చ కొంతమంది వాడర్ని పడేసి పాల్ కోవ చేస్తారు కొంతమంది అట్లే చేస్తారు పాల్ కోవ ని
హ్మ్
హ నే నేనైతే కొన్ని వాటర్ పెట్టి సగం పడేసి లాస్ట్ లో కొన్ని మాత్రం పెట్టి అప్పుడు పాలకోవా, చక్కెర వేసి అప్పుడు బాగా ఆ తిప్పుతా ఉంటా, అది పాలకోవా అయిపోతది. మాకు తెలుసు
గుమ్మడికాయ, హల్వా తెచ్చింది.
అవునా బాగుందా
నారణని అది నాకు ఎక్కువ టేస్ట్ అంత అనిపియలే మేం చేసుకున్నాం ఇంట్లో చాలా బాగుంనింది.
హ్మ్ ఉ
హ ఎహెమంతే అది కూడా గుమ్మడకాయ ముక్ ముక్కలు ఉడకబెట్టి మంగ పెడ్తారు దమ్ము
ఆ
ఇంకా దాంతోనే బెల్లం వేసి
అట్లా చెప్
ఎన్ అది నెల కొడతా అంటాం. మెత్తగా అయ్యేతావరకు
హ్మ్
ఇంకా మనకు కావాల్సిన వేస్ కొచ్చినాయ్
ఆహా డ్రై ఫ్రూట్స్ అన్ని
హ్మ్ రొట్టెలక్ తిన్నాం. చపాతి లక్ తిన్నాం.
దాన్న ఆ హల్వాని
అవును గుమ్మడికాయ హల్వ రొ అంటే ఎంత కాంబినేషన్ తెలుసా
నేను ముత్త పెళ్ళిలకీ పెడతారు కదా ఉత్తది తింటాను.
ఆహా రోట్టే లే తింటాం. మా వాళ్ళంతా
ఆఓహ
హ్మ్ ఓకే బాయ్